బాగున్నారా అండి నమస్తే
నమస్తే అండి బాగున్నారా మేము బాగున్నామండి
ఎక్కడున్నారు అండి
ఆ అంటే ఈ ఈ రోజు నేను మొన్న ఊరికి వెళ్ళానండి ఈ రోజే వచ్చినా వచ్చాను వరంగల్ కి
ఏ ఊరికి వెళ్ళారండి
ఆ సిరుపూర్ కాగజ్ నగర్కి వెళ్ళానండి, అక్కడ మా ఆడపడుచు ఉంటారు
ఆ ఏముందండి అక్కడ ఏమన్నా
అంటే వాళ్ళు హనుమాన్ ను ఆ అవునండి వాళ్ళు హనుమాన్ భిక్షాను పూజ భజనాలు ఎలాగ పెట్టుకున్నారంటే,
రమ్మంటే వెళ్ళాను అయితే మొన్న ట్రైన్ జర్నీ నైటు నావజివన్ ట్రైన్ ఉంటది కదా వరంగల్ నుంచి దాని కెళ్ళిన నైట్ ఎయిట్కి ఎక్కితే, అక్కడికి వెళ్ళేసరికి పదకొండున్నర అట్లా అయింది. ది
ఉమ్
నర్రకు ఆటో మాట్లాడుకొని వాళ్ళ ఇంటికెళ్ళినాం
ఉమ్
పొద్దున్నే లేసి ఇక ప్చ్ పూజ అన్నారు కదా హనుమాన్ కి దానికి సంబంధించిన పనులు వం వంటలు ఉమ్ అందరు చుట్ట చుట్టాలు అంటే ఇ అక్క వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళ అక్క అంటే తోటి కోడళ్ళు ఉంటారు, కదా అట్లా అందరు వచ్చిర్రు అనమాట అ అందరం కలిసి కలిసి వంటలన్నీ చేసుకున్నాం కలిసి పనులన్నీ చేసినం
ఏమేమి వంటలు చేసారండి
ఏమి వంటలా అండి ఆ చిక్కుడుకాయ టమాటా చేసినాము ఉమ్ వంకాయ కూర పప్పు చారు పెసరపప్పు పాలకూర ఆ పెరుగు ఆ పూ పూరీలు లు ఇవన్నీ చేసినం అనమాట పొద్దున ఏడున్న ఎనిమిది గంటలకు మొదలు పెడతాండి అవన్నీ క కట్ చేసుకు కొని వండుకు వండేసరికి పన్నెన్నర అయిందండి అందులో ఒకా స్వీట్ కూడ చేయాలి కదా దేవుళ్ళలకు అని రవ్వ కేసరి రవ్వను మంచిగా నేదల వేయించుకొని అట్ల స్వీట్ కూడ చేస్తున్నాము
ఏం స్వీట్ ప్రిపేర్ చేసారంండి
రవ్వకేశరీ అండి
ఇడ్లీ రవ్వా
ఆ సీరా అంటే మేము రవ్వకేేశర్ అంట్రు మీరు సిరా అంట్రా ఓకే
అవునండి అలాగే
ము మంచిగా నేతిలో వేయించినాం అనమాట వేయించి ఆ పాలు లీటర్ పాలు దాంక పోసి మంచిగా మసలు పెట్టి చక్కెర
ఆ
యాలకుల పోొడి ఇవన్నీ వేసి రవ్వ వేసి చేసాం అది బాగుందండి స్వీటు ఆ స్వాముల ఆ అంతే ఇగ కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదండి కిల క్వాంటిటీ వేద్దాం అన్నట్టు కొంచెం మే ఎక్కువనే వాడినాం ఆ రవ్వ అంతా బ్రౌనిష్ గా రావాలి కదా వేయించితే మళ్ళ కొంచెం వేయించి కొంచ్ కొంచం నెయ్యి పోసుకుంటే అంత మాడినట్టు నల్లగా అంత కమ్మర్ కమ్మర్ ఉంటది ఆ అదే నేతి లేేయించుకున్నది బ్రౌనిష్ గా టేస్టీగ ఉంటది అట్లా అని నెయ్యి చాలా వేసుకొని వేయించడంము అంటే కొంతమంది నెయ్యి ఇష్ అ సేమియాల్ చేయలేదండి ఇక స్వాములు ఇస్తార్లో తింటారు కదా మళ్ళ వాళ్ళకు ఇబ్బంది అయితది కదా తినడానికి అన్నట్టు రవ్వకేసరి అయితే కొంచెం మనం దగ్గర ఉంట తిన్నికి వాళ్ళకు ఇబ్బంది ఉండదా అని చేస్తున్నాము అట్లా ఆ స్వాములందరిగా పన్నెన్నర ఒకటి గంటలకు వచ్చిరండి ఆ టైమ్నే భిక్ష చేస్తారంట కదా స్వాములు
ఎంత మంది వచ్చింది
అందదంటే ఇక ఫస్ట్ ఒక పది మంది అనుకున్నార్ గానీ ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాక వచ్చారండి
ఆవున
ఇరవై ఐదు మంది దాంక వచ్చిండుఆ అంటే అంచెఇప్పుడు ఒక స్వామిని పిలిస్తే ఆ స్వామితోని ఒక గ్రూప్ ఉంటదంట కదా అట్లా అందరు కలిసొచ్ చేసారు ఇప్పుడు మ ఎవరైనా అంతే భిక్ష ప లాన కాడుందని తెలిస్తే పిలువకుండా వస్తారంట స్వాములు అవును ఆ దేవుని కదా వాళ్ళకు బిచ్చే అందుబాటులో ఎక్కడ ఉంటే అక్కడ పిడవకున్న వచ్చి భిక్ష చేస్తారంట అట్లా ఆనుకున్న దానికన్నా ఎక్కువనచ్చారు స్వాములు అంత దేవుడు పిలుచుకున్నట్టేగా
అవునువున్ అది కూడ అంతే ఒక్కొక్కరికి ఎంత లేద్ లేదండి అసలు స్వాములు దొరకరు ఇ కొందరికో పిలవకుండా వస్తారు అదే అనుకోని అతిథులు అన్నట్టు అట్ల వస్తానే బాగుంటంది కు శ్రీరాములలకు తలవాలు వాడి తె అక్కడ కళ్యాణం జరుగుతుంది
ఆ ఇక్కడ జరుగుతుదండి మా ఆ జరుగుతుది రేపు వెళ్ళాలి
ఎక్కడ గుల్లోకి వెళ్తార కాలనీలోకి వెళ్తార
అంటే ఇప్పుడు ఇక్కడ దగ్గర గుళ్ళు చేస్తారు. మనకు లేకపోతే ఇక్కడ సంఘాలని ఉంటయి. ఉంటే అండి సంఘంలో మనం ఇప్పుడు క్యాబ్ దాని ఏమంటారు మన
గ్రూప్ సంఘలా
ఆ ఆ పది మం పద్మశాలి సంఘం ఉంటదండి అందులో చేస్తారు. ఆ ఆ అక్కడికి వెళ్తాము లేకపోతే టెంపుల్ లో అయినా చేస్తారు, మాకు టెంపుల్ అయినా కూడా అంతే ఒక పది అడుగులేస్తే అది వస్తాది, ఒక పది అడుగులేస్తే ఇది వస్త వస్తాది.
భద్ భద్రాచలం ఎప్పుడన్న వెళ్ళారా అండి
ఇంతవరకు వెళ్ళలేదండి వెళ్ళాలన్న కోరిక మాత్రం అట్లనే ఉంది నాకు ఇక అది ఎవరితోో అయితదో ఎవరు తీసుకపోతారో ఆ దేవుడు ఎప్పుడు రప్పించుకుంటారో లేలవదు కానీ భద్రాచలం అయితే వెళ్తా, పోలేదు కానీ ఆ బోర్డు కూడా చూడలేదు నేను భద్రాచలం
అయ్యో అట్లనా అంటే మీకు వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్టా అండి,
చాలా ఇష్టం ఎన్నిసార్లు ఎవరిని అడిగినా తీసుకో పోతలేరు,
అయ్యో రామ మాకు మేము ఒకసారి మాకు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయిండి అయితే జరిగిన అప్పుడ ఇట్లా మాకు అ ఇ ప్రోగ్రామ్ జరిగినపు ఇట్లా మేము వెళ్తామ అండి అందరం మా గ్రూప్ ఉంటది ఒకటి అయితే అట్లా వె మం అప్పుడు ఎవరైన్నా వేలేది ఉంటే వాళ్ళని అట్లాగే తీసుకొని వెళ్తా మొత్తం అయితే పోయిన సారి అట్లా ఉన్నప్పుడు, మాహాసభలు అంటారు అట్లున్నప్పుడు మా తోటి ఉడి ఇంకో మా పక్క ఇంకోక్క అమ్మాయింటది అము ఆము ఉంటది ఆమె ఆమె ఇంకా వేరే ఒక పది మంది అది టార్ అయితే పది మంది ఉండి, ఇగా మేము ఐదుగురం వెళ్ళినం అండి వెళ్ళలి ఇంకొక నలుగురు నాకు అక్కడ ప్రిపేర్ చేసుకున్నాం అడ ఇగా చాలా బాగా జరుగుతది. ఒక రోజు మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకొని వచ్చాము. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే రోజు ఇగా మీటింగ్ ఉంటది ఇక మాకు ఒక హాల వే లంచ్ అన్ని వాళ్ళే ప్రిపేర్ చేస్తారు త్రీ డేస్ చాలా బాగా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అలాగే దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయింది మళ్ళీ అక్కడ అది ఉంటది కదండి గంగ
ఆ ఉంట ఉంటదంటే తెలీదు అసలు ఆ
ఆ ఇగా అందులో మంచి గా మేము అందరము ఆ బాగా ఆ గంగలో చాలా ఎంజాయ్ చేసామండి. భద్రాచలం గంగ ఉంటది కదండి,
పర్శాల అంటారు కదా అండి పర్మశాల కూడా వెళ్ళారా,
ఆ వెళ్ళామండి పర్మశాల కూడా అప్పుడు రాముల వారు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన రామాయణంలో ఉన్న రావణుడు సీతాదేవిని ఎత్తుకొని వెళ్తాడు కదా అండి
అవునవునండి
ఆ అయితే అక్కడ ఎత్తుకోని వెళ్ళినట్టు అక్కడ ఇలా నిదర్శనాలు ఉంటాయి, రాముడు లేడీ ఏళ్తున్నప్పుడు. ఇట్లా ఒక గీత గీస్తాడు కదా.
అదే అండి అవన్నీ ఇప్పటికి కూడా అలా కనబడతాయా.
ఆహ్ కనబడతాయి అక్కడ ఆ మంటలు అడ్. అట్లా ఎళ్ళిన్నాటు ఆ రావణుడు వచ్చి. అ సీతను లాక్కెలిన్నటు ఆమె. మూర్చపోయి అక్కడ కింద పడిపోయినట్టు ఇట్లా అన్ని ఒక్. ఒక శిల్పాల రూపంలో అట్లా. చిత్రీకరించారన్ని దాన్ని అక్కడ. ఇక మళ్ళీ తర్వాత ఆహ్. కొంచెము అక్కడొక కొలను ఉంటాదండి. అది సీతామ్మకోలను అంటారు అది. అక్కడి నుండి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటదండి. అదేంటిదంటే. ఇప్పుడు ఈ సీతమ్మ వారు డేట్ అయితది కదాండి.
అవునవును.
ఒక ఫైవ్ డేస్ అక్కడ. వాళ్ళ ఆ రాముని దగ్గర ఉండకపోయేదట అంటే వాళ్ళది ఉంటది కదా. కుటీరాలు ఆహ్. కుటీరాళ్ళలో ఉండకుండా ఆమె సపరేట్ గా. ఇగ డేట్ అయిందాని తెలువంగానే ఒక. కొలను ఆమెకాని ప్రత్యేకంగా ఒక చెరువులాగా ఉంటది ఇట్లా. సీతమ్మ వాగ్ అంటారు దాన్ని ఆ వాగు లో. కెళ్ళి అక్కడే ఉండి తానం చేసి. బట్టలర పోసుకొని సీతమ్మ చీర అని కూడా. అక్కడ ఆరేసి ఉంటది అన్నట్టు ఇగ త్రీ. మనవేట్లా అప్పట్లా. ఇట్లా ఇంద్రధనుస్సుల రూపంలో వచ్చేది చూడండి అప్పుడప్పుడు.
అవునవును.
ఇట్లా ఆహ్ ఆ పద్ధతిలో అక్కడ. చీర అట్లా ఎండేసి ఉంటది అన్నట్టు.
ఉమ్మ్.
ఆ చీర అక్కడ ఎండేసి ఉంటది మళ్ళీ. ఈమె ఎప్పుడైతే తానం చేసి. బట్టలో ఎండే వరకు అక్కడ ఉండి. వేరే మామూలు డ్రెస్సులు వేసుకొని అప్పుడు ఒకటి రెండే చీరలు. ఎక్కువ ఉండక పోయేది ఒకట్ ఒకటి. ఒకటి కట్టుకొని ఒకటి పిండుకున్న అది ఎండిన తర్వాత మళ్ళీ ఇది పిండుకొని. అట్లా చేసే వాళ్ళు కదా ఆ చీర అట్లా ఆరవోసి. చే అంత సేపు. రాముల వారు ఆమెకు సెక్యూరిటీ గా. అక్కడోక చీర లాగా. అంటే కొండకే ఇప్పుడు ఏదైతే. బండ ఉంటది ఆ బండకే ఒక సింహాసనం లాగా. ఆయన కూర్చున్న దానికి. చెక్కి అక్కడ కూర్చొని ఈమెను కనిపెట్టుకుంటూ ఉండేవాడటా.
అవునా అండి.
ఇట్లా ఉండి బట్టలు ఎండ ఏసుకొని తానం చేసిన తర్వాత. ఇగ బొట్టు పెట్టుకోవాలి కాదండి.
రేస్ సరే అండి అట్లా పెట్టుకొని అమ్మవారి అక్కడ ఉన్నట్టు మనకు కనపడుతది కదా అండి. అయితే ఈసారి వెళ్ళినప్పుడు చూస్ స్తానండి మీరు కూడా చెప్తాను
ఆ ఆదే రండి బాగుంటది అయితే ఈ ఆడ ప్రత్యేకత ఏంటంటే ఆ బండనే పసుపు కుంకుమ లాగా ఇలా దంచుకొని పెట్టుకునేద అక్కడ అది అమ్ముతారు చాలా బాగుంటది నేను కూడా కొనుకచ్చు న్న అట్లా అట్లా ఎళ్తామండి వెళ్ళినప్పుడు మీకు కూడా చెప్ రండి రండి ధన్యవాదాలు అండి మీరు టైమ్ ఇచ్చి కాల్ చేసినందుకు
ఓకే అండి ధన్యవాదాలు